ఆ వినపడుతుందక్క
ఇప్పుడు మాల వేసుకుని ఆ వచ్చినమ్ అక్క మేము. ఈ ఇయర్ రాలేగాని ఆ పోయిన ఇయర్ వచ్చినము.
ఈ ఏరియా బాగుందంటార్రందరూ మంచిగా లుక్ అంతా కొత్తగా చేసిర్రు కదా మొత్తం మేడారం మొత్తం
ఏమో అక్క మనం అనుకున్నట్టు జరిగితే వద్దుమ అని అనుకున్నాం కాని మనకు అనుకున్నట్టు జరగలే కదా అని రాలేదు
అంటే మా సమ్మక్కన్ని మొక్కుతెే నెరవేరలేదా మీ కోరిక.
మాకు మొక్కు నెరవేరలేదు అక్క
ఆహా అంతే కదా ఒకసారి నమ్మకం అనిపిస్ ర్తనే ఎవరైనా వచ్చేది.
మా సారు కార్ డ్రైవింగ్ చేస్తరన్మాట తాను వచ్చింది లే తను వచ్చి దర్శనం చేసుకుని వచ్చేసిండే గానీ మేము కూడా వెళ్దాం అనుకునేసరికి ఆయనకు కిరాయిలు వచ్చేసరికి అక్కడే ఉండిపోయిండు వెళ్ళలేదన్మాట్ ఇక్కడ్ నార్మల్ గా గూడూర్ దగ్గర చిన్న మేడారం జరుగుతది అన్మాట.
అ ఆ
ఆ అక్కడికి వెళ్ళేసి వచ్చినం ఫ్రైడే రోజు. అంటే జాతర అయిపోయినంక త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఫ్రైడే వచ్చింది కదా.
ఆ
ఆ పండుగ మొత్తం అయిపోయినంక ఫ్రైడే రోజు వెళ్ళినం మేము ఇక్కడ చిన్న జాతరకి ఇగ
అహా
మ్మల్ని తీసుకెళ్తాన్నవ్ పెద్ద మేడారం తీసుకెళ్తానని తీసుకెళ్లేదు కదా మీకు అట్ట అయినమ్ అది ఇది అని అలిగ్ క్కూసుంటే ఇగ తీసుకొని వెళ్ళిండి అన్మాట మా ఆయన అదే అంటున్నారు చాలా వరకు మారింది కదా అక్క మేడారం.
ఆ మారింది మారింది అంతా కొత్తగా బొమ్మలు గిట్లా పెట్టిర్రు చాలా వరకు అసలు ఈసారి జాతర చూడడానికి ఫస్ట్ అంతా మారింది కదా చూడానికే వచ్చిర్రు ఎక్కువ శాతం.
ఆ అతే ఎప్పటిదే బాగుంది అక్క పాతగా ఉన్నప్పుడే బాగుంది ఇప్పుడు ఎక్కడ నార్మల్గాన అయితే ఏం బాాలేదు అప్పుడు పాతగున్నప్పుడే బాగుంది అని అన్నరు.
అయితే పబ్లిక్ కూడా చానా వరకు ఇసారు బాగా ఇబ్బంది పడ్డరు అన్నట్టు.
అవును అవన్నీ పెట్టేసరికి ప్లేస్ అనేది జరిపి
సరిపోలే సరిపోక మస్తు ఇబ్బంది పడ్డారు చాలా వరకు ఇక రేవంత్ రెడ్డి రైతులందరినీ ముంచేసి దేవుని మీద ఫోకస్ పెట్టిండ అని పా మాటలు కూడా తిట్టర్రు
అవును అసలు ఈందక వాడు ఏమిస్ వస్తాను అన్నా ఇంటికి ఇంటికి మిళ నార్మల్గా ఉంటే ఇరవై ఐదు వందలు అన్నాడు పెంచన్ పెంచుత అన్నాడా అ అన్నడది అన్నడ ఏది లేదు
ఆ పెంచులేమగాని ఉన్నవాటికి రేట్లు పెంచుతుండుగా పేదోళ్లు బతకకుండా ఇంతగనం పెంచ్ తే రోజు కూల్ చేసుకొని బతుకే వాళ్ళు ఎట్లా బతుకుతారు ఎట్లా తింటారు ఏం చేస్తారు అసలు
మా అసంటోళ్ళకైతే ఇబ్బంది
మీ ఆసంట వాళ్ళకి ఇబ్బంది అంటే మా సంట వాళ్ళలకు ఇబ్బంది కాదంటారా
అ
ఏవరమైనా ఇబ్బంది పడాల్సిందే తప్పదు కదా రేట్లు మన చేతికి అందని రేట్లు అయిపోతానే అవి
అవును తను వెండి గోల్డ్ కొనుక్కుందాని గ్యాస్ పదకొండ వందల ఇరవై రూపాయాలటా అ బుక్ చేస్తాను వెయ్యి పది తీసుకుంటాను బుక్ చేయకుండా తీసుకుంటే పదకొండు వందల ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు
అసలు ఇస్తలేరు కదా బ్లాక్ల మరి అట్లా కూడా మా దగ్గర ఇస్తలేరు అసలు బుక్ చేస్త ఇస్తనే ఓటి చెప్తేనే ఇస్తాం లేకపోతే ఇయనే ఇయ్యమని అంటారు
నార్మల్గా హోట మనం బుక్ చేసిన వాన్ననిలా బుక్ చేసినావని తీసుకుంటాను వెయ్య ఇవవి పది తీసుకొని తీసుకుంటుాండు లేదు అని అంటే పదకొండు వందల ఇరవై రూపాయలు తీసుకుని ఇస్తాండు నార్మల్ గా ఇప్పుడు ఓటికి చెప్పిన వాళ్ళు ముసలోళ్ళు గిట్ట ఉంట ంటారు కదా నార్మల్ గా వాళ్ళ ఫోన్ లో ఓటీపీ వస్తే చెప్పకుండా ఉంటారు కదా వాళ్ళు వాళ్ళనిన్న నాలుగైదు రోజులు గ్యాస్, ఇప్పుకొని వాళ్ళకి వచ్చిన గ్యాస్, ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని ఇస్తాండ, అన్నమాట ఆయిన అట్ల మేనేజ్ చేస్తాడు, ఆయన బాగా
ఇట్లా మారి పాప ముసలుళ్ళు వాళ్ళుకూసోని తినడంమేనే
ఆ లాస్ట్ ఇంకా త్రీ ఫోర్ డేస్ అయితే మరళలిపోతాం అనగా ఈక ముసలొలాకి గట్టిగా చెప్తే ముసలోలు ఇంటి దగ్గర ఉండి, ఫోన్ వాళ్ళ ఫోన్ ఆయనకి ఇస్తే చూసుకొని ఓటీపీ తీసుకొని రాసుకొని అప్పుడు గ్యాస్ ఇస్త అనమాట ఆయన అట్లా తెలివితోనైనా కూడా బతకగలుగుతున్నారు, ఈ రోజులలా ఏముంద అక్క అట్లా నాలుగు గ్యాస్లు వేసుకున్నా కూడా రెండు వందల రూపాయలు కనిపిస్తూనే ఉన్నాయి, కదా అక్క
కానీ అట్లా మోసం చేసారు, పద్ధతి కాదు కదా అన్నిటికి పనించేయవు కదవా ఉ కొంచెం మనసుండల కన్నా అయినా అది వేరుగాని ఇం ముసలోలని మోసం చేస్తే వాళ్ళకి ఏం తెలవకనే కా కదా అయ్యయ్య గ జూడు గ జూడు అని వాళ్ళ పాపం బత ట్లాడతా రెక్వెస్ట్ చేతాండ్రు వాళ్ళు పోయిపోయి ముసల వాళ్ళనే మోసం చేస్తతే వాళ్ళ పాపం తలాగాదా వాళ్ళలకు
అవును
ఏందో ఏమంత అసలు
మీ దగ్గర ఎంత తీసుకుంటున్నారు, అక్క గ్యాస్ అంతేనా
మా దగ్గర కూడా సేమ్ రేటే కాకపోతే కానీ బుక్ చేస్తేనే ఇస్తారు, బుక్ చేయకుండా ఇస్తలేరు మళ్ళీ నెలా అయిప్ పోతేనే ఇస్తారు, మళ్ళా కొంచెం ముంద అయినా కానీ బుక్ అయితలేదు అసలు
అవును
మాది ఉగాది పండుగ రోజు అయిపోతే కట్టెలో పోయిపోయింది. వండుకుంటానము, ఇక బుక్ అయితే లేదని ఆహా ఇక్కడ అలా ఇరవై ఎనిమిదో తారీఖ అయితే నెల అయిపోతది, అప్పుడు బుక్ అయితది అని మెసేజ్ వస్తుంది, అన్నట్టు
ఉ హు
ఉ అట్లా
అట్లే ఏం లేదు అక్క చేయడంతోనే ఏమటే బుక్ అవుతుంది, కదా మరి
అప్పుడు అప్పుడు అట్లా అయింది, కానీ ఇప్పుడు మనకు జరిగింది కదా ఇప్పుడు గ్యాస్ మొద్దు లు టైట్ అయి కానుండి ఇక అసలు ఎప్పుడైనా నెల కాక ముందుకే నెలకు రెండు సార్లు ముడి సర బుక్ చేసేది మేము ఎవరికైనా మాది ఆల్రెడ ఆన్లైన్ ఉ ఫోన్ నెంబర్ ఆన్లైన్ ఉంది. చెయ్యంగానే బుక్ అయియందని చెప్పేది అన్నట్టు ఇ ఊకేమి ఇబ్బంది పడతాం లేని అందరికి మా సెల్ తో చేసేది అన్నట్టు, అలాంటిది ఇప్పుడు నెల అయ్యేదాకా కాద అని ఇక అట్లనే చెప్పి అట్లా అస్సలు తీసుకుంటలేదు.
అసలు డబల్ మొద్దు తీసుకుంటే, బాగుండ అనిపిస్తాంది లేగానే డబల్ మొద్దుకు నాలుగు వేలు అంట కాలి ఏంప్టీ ఇదే
ఆ అప్పు ఇరవైఐదు వందలకు ఉండే మేము రెండు తీసుకున్నాం మొద్దులు ఇట్లా ఇబ్బంది అవుతుందని, రెండు తీసుకున్నాం, తిసుకున్నాం కాని ఇట్లా సిచ్యువేషన్ వస్తుంది, అనుకుంటే ఫస్ట్ నిపించి పెట్టుకుందాం.
అవును అసలు నాలుగు వేలఐదువందలు అనుకుంటే గోరం అసలు ఎంత రేట్లు, అసలు ఘోరంగా పెంచూతండు అసలు పేదోడు, అయితే ఇంకా గోల్డ్ కూడా కొనుక్కకోలేడు వాడు,
అమ్మో గోల్డ్ పేదడా ఇప్పుడు కొంచెం, రిచ్ గా ఉన్నోడు కూడా కొనుడు కష్టమే ఉన్నది.
రిచ్ గా ఊనోడు, అండి డబ్బులు ఉన్నాడు, కాబట్టి ఏంటి డబ్బులు ఏ విధంగా ఖర్చ పెట్టాలంటే, వాడు కొనుకుంటారులే కానీ మనం
ఇప్పుడు పెళ్లి లకు ఇ ఎన్ని రోజులు ఆడు పిల్లలకు కనీసం ఏది పెట్టకున్నా తాడన్నా చేయించూదాం, కమ్మలన్నా పెడదాం అనుకున్నారు, కానీ ఇప్పుడు కామ కమ్మలు కాదుగా తాడు కాదా అసలు బంగారం జోలి పోకుంటేనే పెళ్ళిళ్ళ చేస్తేట్టున్నారు,
అసలు గ్రాము బంగారానికి పద్దెనిమిది వేలు అయితానే
ఉహు
నా పాపకు మా పాపకు చోలు కుట్టిద్దాం అని అనుకుంటే గ్రామ్ తీసుకుందామని వెళ్తే గ్రామ్ పద్దెనిమిది వేలు అని చెప్పిండు సప్పుడేక వెనక తిరిగి వచ్చేస్నమ్
ఆ మరి ఎట్లా చేస్తారూ
ఏమో ఒక ఎట్లుంటదో ఇగ చూడాలి ఒక గ్రామ్ అన్న తీసుకోవాలి ఇగ తప్పదు మా సారిని ఏడు ఆర్ ఆరు వేల ఐదు వందలు గ్రాము ఉన్నప్పుడు తీసుకుందాం అని అంటే వినలే వినలేదు ఏంకాతీ అదే తగ్గుతది ఇంకా పెరుగుతది ఇంకా పెరుగుతది అంటే తగ్గుతది అని అన్నాడు అన్నాంక సరే నీ ఇష్టం ఉన్నప్పుడు తీసుకో అని చెప్పిన ఈ రోజు గ్రాము కొనుకునే అన్ని డబ్బులు గుడ లేవు ఇప్పుడు
అంతేగాదు సిచ్యువేషన్ అట్లున్నదిగా అంటే మీ అమ్మ వాళ్ళు లేరా మరి
ఆ ఉన్నారక్క కాకపోతే లవ్ మ్యారేజ్ అన్నమాట
అవునా అహ అంటే అమ్మ వాళ్ళు ఉంటే అమ్మ వాళ్ళు తీసుకొస్తరు కదా
లవ్ మేరేజ్గాని మాట్లాడారన్నమాట నా నార్మల్ గా అమ్మ ఒక్కతే మాట్లాడు తది మా నాన్న న మాట్లాడడు ఇగ అట్లాని కొంచెం వాళ్ళు ఏం బెట్టరు అన్నమాట నాకు
ఉహు
పెట్టరాని వాళ అయ్య వాళ్ళు పెట్టరు నేను తీసుకోను రెండు లేవు వాళ్లే సైలెంట్ గా ఉండిపోయిండన్నమాత
అంటే పిల్లలు అయినంక గుడ ఇప్పటి వరకు మాట్లాడ
ఆహా మాట్లాడరక్క ఆ నేను ముదిరాజు కాపోతే నేను చేస్ కుంది మన్నూరు కాపబ్బాయ్
ఆహా అట్లై అయితే ఏంది ఇప్పుడు ఇప్పుడు మొత్తం జరిగేదే అది కదా
అయినా మాట్లాడరూ మా నాన్న కొంచం కొంచెం గట్టిగా ఉంటడు. అన్నమాట
అంటే ఇద్దరు అమ్మాయిలా అమ్మాయి అబ్బాయా
ఎవరికి నాక్
ఉ
నాకు ఒక్కతే పాపక్క
ఒక్కతే పాప పాప మనవరాల్నీ చూసినంక నైనా తాతయ్యకు మనసు కరగట్లేద అం
కరగదిగా ఎంత కరిగిచ్చినా ఎవరు కరిగిచ్చినా కరిగే లోకం ఇగ లేదు. దండగ
ఆహా అంటే అమ్మ వోచ్చిపోతంటదా మరి ఎప్పుడన్నా
ఆహా ఇంట్లోకి రాదులే గాని నార్మల్గా రోడ్డు మీద కలిస్తే చూసి ఇగ నాన్నకు తెలవకుండా మాట్లాడడము ఏమన్నా ఫెస్టివల్ గిట్లా అప్పలు చేస్తే పంపియడము. చిన్న చిన్న ఇగ నార్మల్ గా ఆమే దగ్గర ఏముంటయి అక్క మా అంటే వెయ్యి రెండు వేలు ఉంటయి దాచుకుంటే ఇగ ఆ పండగల గిట్లా వస్తే నార్మల్గా ఈమేకు ఫ్రాక్ తీసుకోమని ఎన్నో అన్ని డబ్బులు ఇవ్వడము ఇగ అట్ల అట్లా చేస్తదిలే గని నాన్నమ్మ మొత్తానికే మాట్లడన్నమాట ఇగ చెల్లి అనీ మాకు చెల్లి ఉంది. అమ్మ చెల్లి అను మంటె ఆమె కూడా మాట్లాడుతది అంతే ఇగ
ఒక నాన్న ఒక్కడే మాట్లాడడు
ఇగ మా నాన్న ఒక్కడే మాట్లాడడుడిగ మా చెల్లి పెళ్లి కాలేదు. మా చెల్లి పెళ్లి అయితే మాట్లాడతరేమో మన ఉద్దేశంతోని గుడ ఆలోచించి వెయిట్ చేస్తాన్న
హ్
తనకు గుడ పెళ్ళయితే బాగుంటది. కదా ఇప్పుడు మనము లొల్లి పెట్టుకున్నా బాగుండది ఇగ చూసేది మళ్ళీ ఏమన్నా ఇబ్బందయితది అనుకుంట సైలెంట్ ఉండిపోతన్నాను.
ఇప్పుడు మనం లోల్లి పెట్టుకోవడానికయినా ఎట్లా పెట్టుకుంటాం వాళ్ళతోటి ఇప్పుడు తప్పు చేసింది. మనం కాబట్టి మనం మే లొంగి ఉండాలి. తప్పు
అవును ఏ సేవన్ ఇయర్స్ కదా ఇంక టూ ఇయర్స్ ఓపిక పట్టుకుంటే ఆమే పెళ్లి కూడా అయితది అప్పటి వరకు చూడచ్చులే అన్నట్టు నేను కూడా సైలెంట్గా ఉన్నా
మారిపోతారు. ఇగా అప్పటి వరకు అసలు మనవరాలు పుట్టింది. అని అంటేనే మారాలే కాకపోతే గానీ ఇంకా కొంచెం కొంచెం గట్టిగా ఉన్నారు. అని అంటే ఇక చెల్లె పెళ్ళి వరకు మారు
ఇగా అందుకే వాళ్ళు వీళ్ళు ఏమంటారు ఇగా నార్మల్ గా ఆ అట్లా చూసుకోవాల ఇట్లా చూసుకోవల మీ చెల్లకే మొత్తం రాసిస్తానంటే రాసిస్తా రాసిస్తు కోనీ మనం చేసే ఏముంది. అందులో
గంతే
అయ మనకు రెండు చేతులున్నాయి. మనం చేసుకున్న అంతసేపట్ల చేసు కుందాము. ఇప్పుడు ఎట్లా ఉంటన్నమే గాప్పుడు కూడా గట్నే ఉంతమ ఏం చెత్తం కాకపోతే ఉన్నళ్ళతోనీ వురకాల అంటే మనం ఊరకలేం కదా
అయ్యా అట్లా ఏమి ఉండదు కొంచెమైనా మారుతారు మాగా
ఏమే అక్క చూడాలిగా
హ్ అట్లా చూస్తనే ఉన్నాం. అట్లా చాలా వరకు అయితేనే ఉన్నది. చూస్తనే ఉన్నాం విడిపోతారా ఎవరైనా విడిపోరు
అర్ధం కాలే
ఆహా చానా వరకు మారుతానే ఉంటరూ విడిపోతారా ఏమి విడిపోరు అంటాన్న
ఏమో చూడాలక్క ఎట్లుంటదో ఇగ
హ్ అంటే మీరిద్దరు అమ్మాయిలేనా
ఆ మేము ఇద్దరం అమ్మాయిలమే అక్క
హ్ మీరిద్దరు అమ్మాయిలు కాబట్టి ఇగా ఆమె మ్యారేజ్ అయిందంటే ఇక మారుతారులేండి.
ఇంకేం జేస్తున్నారు
హలో
ఆ అక్క
తిన్నారా మరి మధ్యాహ్నం
ఆ తిన్నామక్క మీరు తిన్నారా
ఉమ్ తినలేదు తిందామ అనుకున్నా ఇంతల్లిగే మీరు కాల్ జేసిర్రు మాట్లాడుతున్నా మ సార్ కూడా ఇప్పుడే తినేసి యెళ్ళిండు డూటికి
వాళ్ళ ఎన్ని గంటలకు యెళ్తరక్క మార్నింగు
మార్నింగ్ సిక్స్త్ కల్లా యెళ్తారు నైన్ కల్లా వచ్చి మళ్ళీ లంచ్ చేసి మళ్ళ యెళ్తారు మధ్యాహ్నం ఇగ ఒంటి గంట వరకు వచ్చి ఒక గంట రెండు గం టలు ఇంకోసారి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎండ కొడతాంది గదా ఎండ కొ ట్ట పోతేనేమో పొద్దున్ దాకా ఉంట్రు
ఉమ్
ఉమ్ ఎండకొడుతుంది కాబట్టి కాసేపు వచ్చి పడుకొని మళ్ళీ యెళ్తారు అన్నట్టు ఫోటోస్ పెట్టాలి అన్నట్టు ఇప్పుడు కార్యదర్శి ఉంటది గదా ఆమెకు వీళ్ళ ఏమే వర్కు జేసేది ఆ ఇగ రోజు వర్క్ జేసి ఫోటోస్ బెట్టాలన్నట్ వాళ్ళు
ఫోటోస్ పెట్టాలి ఇప్పుడు
వీటికైతే డైలీ జేయ్యాలి గాని వాళ్ళకైతే శాలరీ అయితే డైలీ కొట్టరు అన్నట్టు
అవును
ఉమ్ ఇప్పుడు ఐదు నెలలాయే సాలరీస్ రాక వాళ్ళకు
అవును
ఉమ్ మాకు గూడా పొలం ఉన్నది మేము గూడా మూడు ఎకరాలు అంతా నాటు పెట్టుకున్నాం ఇగ అటు పొలం చూసుకుంటా ఇటు ఈ పని చూసుకుంటాడు ఆ మేమే చేసుకుంటాం